హాయ్ అండి వాయ్సు వినిపిస్తుంద అండి
ంద నేను ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తుంద
అహ పిస్తుండండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాం జస్ట్ ఇప్పుడే లేచాము
ఉమ్ బయటికి ఎక్కడికి వెళ్లలేదా స
వెళ్ళలేదండి మార్నింగ్ క్రికెట్కి వెళ్ళొ చము ఆఫటర్నూన్ వరకు
ఆహా అంటే ఎలా అండి క్రికెట్ అంటే ఎలా అండి మామూలుగా ఏమైనా బెట్ అలానే లేకపోతే నార్మల్ గేమా
జస్ట్ ర్యాండమ్ గాండి మా ఫ్రెండ్స్ పిలుస్తారు డై అంటే వీకెండ్ వీకెండ్స్ ఇక్కడే సండే వెళ్తామ అండి మేము
ఓకే మేమేం చేయలేదండి మార్నింగ్ తిన్నాము తర్వాత కొంచెం ఫోన్ చూశాము మళ్ళీ పడుకొని మరి ఇప్పుడు లేచం
ఫిట్నెస్ కోసం వెళ్ వెళ్తాము అండి బాడీ వీక్ అంతా ఏమవుతుంది అంటే పచ్చపడిపోతుంది అందు అనేసి వీకెండ్స్ అట్లా వెళ్తుంటామండి
క్రికెట్ ఆడితే కొంచెం బాడీ అనేది కూడా స్టిఫ్ గా ఉంటుంది రన్నింగ్ క్యాచింగ్
ఇప్పుడు ఎప్పుడు కూర్చొని ఉండి ఎప్పుడు పడు నే ఉంటే ఏమవుతుంది బాడీ ఒకటే చోటు ఉంటాయి కొద్దిగా రన్ చేసిన గాని బాడీ స్ట్రెచ్ అయిపోతుంది ఎప్పుడన్నా ఏన్నా వర్క్ చే చేసినాప్పుడు నొప్పియవు ఎప్పుడో ఒకసారి వర్క్ చేసినామ్ అంటే నొప్పిస్త్ నోత్తాయి కదండి కాళ్ళు చేతులు అట్లా అట్లా కాకుకోండా ఎప్పుడైనా వీకెండ్ వీకెండ్ వ ఫలాను ఉమ్ బడీ చేసి వచ్చిన ఉమ్ చెప్పండి
క్రికెట్ కూడా ఎప్పుడు ఆడుకోకుండా ఏదో ఒక్క టైం ఆడారు అనుకోండి మొత్తం కాల్లో చేతులన్ని పట్ తెస్తాయి అలవాటు ఉంటే అలా రాదు
ఉ అవునండి
ఉ ఏం చేశారని వంట ఏం ఏం ఏం వంట చేస్తారు
ఉ ఉ ఉ ఈ రోజు కాలీఫ్లవర్ చేసారండి మా నాన్న
ఓ మీ ఫాదర్ వంట చేస్తారా
ఆ ఏము ఏముందండి వంట సైడ్
ఆహా అంటే చాలా వరకు ఇంట్లో అమ్మాయిలు లేదంటే స్తారు కదా అబ్బాయిలు చాలా తక్కువగా వంట చేయడం
అమ్మా టూర్ వెళ్ళిందండి అందుకు మా నాన్న నేను చేసుకుని తింట్ తింటున్నామండి డైలీ లేకపోతే మా అమ్మనే చేయాల్సి ఉందా ఊ
ఆంటీ టూర్కిళ్లారా చాలా మేల అండి అలా టూర్కి వెళ్లడం సింగిల్గా అంటే సింగిల్గా వెళ్ళారా
లేదండి అలా ఏదో టూర్స్ అట్లా అని చెప్పేసి ఉత్తరాఖండ వెళ్ళరు
ఫ్రెండ్స్ తో ఆ
ఆ వాళ్ళ ఫ్రెండ్స్ తో న్యూ ఢిల్లీ అద ఢిల్లీ దగ్గర ఏదో ఉత్తరాఖండ్ అవన్నీ తిరిగే రావాలని వెళ్ళంను ఆమ్ మా అమ్మగా
చాలా గ్రేట్ అండి అసలికి ఈ ట ఈ ఏజ్ లో అది కూడా ఈ సంబర్ లో వెళ్తున్నారంటె గ్రేట్
మా అమ్మ పట్ పట్టుబట్టి వెళ్ళిందండి నేను వెళ్తా వెళ్తా
అంటే మనం చిన్నప్పుడు చేస్తాం చూడండి ఎక్కడికైనా బయటికి వెళ్ళ
ఇస్తామండి. అట్లా తిరగడం అండి. అ ఇంట్లో ఉండి ఉండి డి ఉండేసి అట్లా అయిపోయిందా. ఇప్పుడు బాగా ఈ మధ్య ద్ద బాగా పంపిస్తాన్నాం అండి ఇక్కడికి. కావాలంటే అక్కడికి ఏ అమ్మని ఇంట్లోనే ఉంటే ఏమైతుందంటే ఏ ఒకటే చోటే ఉండి ఉండి ఉండి బోరు కొట్టేస్తుంది. మీ మంట మనాన నేను బయట తిరుగుతాంటాం. కాబట్టి మాకు ఏమన్నా తెలుస్తా మా అమ్మకి ఏం తెలియదు. ఎట్లా బయ బయట వెళ్ అద కొద్దిగా బాగుంటద ఏని చెప్పే పంపించామండి
మీ ఫాదర్ కూడా చాలా బాగా పంపించారండి. అంటే మనము వెళ్లేేటప్పుడు ఎప్పుడు వెనకలా వెళ్ళిపోతాం కదా. అలా ఫ్రెండ్స్ తడం చాలా ఇష్టం తెలుసా నాకు కూడా అ లోకలిక వెళ్ళలిపోవడానికి ఇష్టం
ఆ డి ఇప్పుడు మా అమ్మ ఎక్కడి పోయినా వస్తంది. అనే నమ్మకం మా అనకుంది. అంటే ఇప్పుడు ధైర్యంగా ఒక ఇద్దరు ముగ్గురు పక్కన మంచి వాళ్ళు వెళ్ళినారంటే పంపిచ్చు సేఫ్గా సెక్యూర్ గా పోయస్తారు అంటే పంపించవచ్చ అండి.
అవునవును
ఆడ సేఫ్ సెక్యూరిటీ లేదు అంటే వెళ్ళ కూడాడా ఇబ్బందిగా ఉంటది. కతిగా ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటే ఇక్కడున్నాము అక్కడున్నాము. అని చెప్పి చెప్తాంటే వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు భయం ఉండదు.
అవును మీర ఎప్పుడైనా టూర్ క వెళ్ళారా. అలా ఫ్రెండ్స్ తో కాగానీ
నేం చానా తెలిగ చాలా తిరిగా అండి డిప్లొమాలో గాని ఇంకా బీటెక్ లో కూడా పాండిచ్చేరి అవి ఇవి అట్లా ఇట్లా తిరిగామండి మేము కూడా. మొన్న రీసెట్గా క కేరళ ట్రిప్ పర్లచ్చావ షాబరమాల ని టెంపల్కి
డెస్టినేషన్ ప్లేసస్ కేకు తిరిగారగ
అండి
డెస్టిషన్ డస్టినేషన్ ప్లేసెస్ ఐ మీన్ దేవులా ప్లేసెస్ క సుళ్ళకి ఇక్కడికి ఎక్కువ వెళ్ల అను ఉంట
ఉ ఇళ్ళకి వెళ్తానండి. మధ్య పెద్ద కొద్దిగా భక్తి ఎక్కువ అయిపోయింది.
జీ అంటే మనకి ఎక్కువ వస్తుంది. కదా అంటే లైఫ్ తెలుస్తుంది కదా. దేవుడు మీదకు బత్త సలుండి ఈ టైమ్ లోనే మనకి ఎందుకంటే మనం చేసే పనులో తోడుండాల కదా దేవుడు అని
ఆ
అ
హ నేన ఎప్పుడు వెళ్ళి వెళ్ళేవాడిని కాదండి ఒకరి వల్ల వెళ్తున్నా ఏమ ద పుల్లా క టెంపల్స్కి అసలు ఇత్రకిమన్న కాదు అంటే అంతా పట్టింపు ఏం లేదు వెళ్తాము వస్తాము అనే అట్లు ఉండయి. ఈ మధ్యకృతి కాస్త భక్తి ఎక్కువైపోయింది. ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ చూడాలని బాగా ఆత్రుతంగా ఉంది అంటే ఏమైనా కొత్త ప్లేసెస్ తెలుసుకోవాలి మనకి కొత్త విషయాలు తెలుసుకోవాలని అకృత పడుతుందండి
ఆహా అంటే ఇప్పుడు మనం తిరుగితే కూడా మనకి నాలెడ్జ్ వస్తుంది. అంటే బయట భాష తెలుస్తుంది. తర్వాత
మనిషి యొక్క లక్షణము మనిషి యొక్క లక్షణం వాళ్ళు ట్రీట్ చేసే విధానము ఏడా ఎట్లా ఉంటది ఎవరు ఎట్లా ఉంటారు అనేది బాగా తెలుస్తుందండి.
కొత్త పరిషలు కూడా ఎక్కువ అవుయి యి అనమాట ఎలాగ అంటే ఎలాంటి పర్సన్స్
వాళ్ళు వీళ్ళు బయట అమ్ముతా ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎట్లాంటది మన లైఫ్ ఎట్లాంట మనం కంపేర్ చేసు కోకూడదు కాగాని అన్ని తెలుసుకోవాలండి. ఇ తీసుకుంటాట్ ఉంటుందడి అంటే మన లైఫ్ కిందకి పోతుంది కంపేర్ చేసుకోకోకుండా మనము మనకు అన్ని ఉన్నాయి కదా వీళ ఇట్లా వీళ్ళు ఇట్లు ఉన్నారు అనేది ఇట్లా కంపేర్ చేసుకోకు కుండా లైఫ్ చూడలా మనం ఏ స్టేజ్ లో ఉన్నా గానీ. మనము బలుపు గాని లేకపోతే కొద్దిగా యాటిట్యూడ్ గానీ ఇట్లా చూపకోకుండా. అందరి దగ్గర అనిగి మనిగే ఉండాల.
మనం బయటికి వెళ్ ఇప్పుడు అలాంటి విషయాలన్నీ తెలుస్తాయి మనకి కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్త తరు తర్వాత మనం ఎలా ఉండాలి. వర్ లో ఉహ్
డబ్బు ఉందని గర్వం గాని డబ్బు లేని డబ్బు లేదని బీరత్వంగా చూసేది కాగాని. అట్లా ఉండకూడదు. మనిషి అంత అంటే మనిషిలాగానే చూడాలి. అందరినీ ఈక్వల్ గానే చూడాలి.
అవును
హ డబ్బు ఏం చేస్తారంండి ఇప్పుడు. అడు ఇప్పుడు చనిపోతే అయితే కూూర్ చేస్తారు. మనం పుట్టినప్పుడు ఏమైనా తీసుకొని వస్తామో ఏమి తీసుకుందాం. పయేటప్పుడు ఏమన్నా తీసుొని పోతామో ఏమి తీసుక పో ఒక బట్ట అట్ట పీజ కూడా మన ఎన్నికల్లో తీసుకొని వెళ్ళాం మనము అలాంటప్పుడు ఎందుకు ఎందుకండి ఇవన్నీ ఆడంబరాలన్నీ ఇవన్నీ ఎందుకు. బడి చెప్ప ఫనిష్కి
నాకు కూడా ఒక్కొక్కసారి అదే అనిపిస్తుందిని నేను ఇక్కడ హాస్టల్ లో ఉంటానా పీజీలో ర్ చోని ఎందుకు ఇదంతా పని ఎందుకు చేస్తున్నాం ఇదంతా లక్షణంగా ఇంటిక వెళ్ళి కూర్చుండి అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా కొంచెం లైఫ్ అంత సెట్పోతు స్తుంది కదా అనిపిస్తుంది తర్వాత అవషానికి కదా మనం వచ్చ వచ్చింది అమౌంట్
బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలండి అది తప్పేం కాదు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి మనంని చూసుకున్నాం అలా మనం కూడా చూసుకోవాలి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కష్టపడి బాగా పెంచుంటారు ఆ మనం పెరిగినాక ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలి మనం అట్లా
హ్మ్ కానీ ఇంటికి దూరం అంటే నేన ఎప్పుడు ఇంటికి దూరం కలేనా చాలా బాధ సార్ చుంటే సరౌండింగ్ చూసుకొని ఫోర్ ఏమంటారు ఫోర్ పిల్లర్స్ లా అంటారు ఫోర్ వాల్స్ కనపడతా ఉంటాయి కదా ఎందుకు నేను ఇక్కడన్న నువ్వు అప్పుడు నా మ ఇండ్లోకి వస్తా ఉంటది
హ్మ్ వాళ్ళ కోసమే కదండి ఇప్పు ఏదైనా కూడా పేరెంట్స్ కోసం వాళ్ళ హ్యాపీగా ఉండడానికి మనం జాబ్ చేస్తాము వాళ్ళు కూడా జాబ్ చేయాలా నా కూతురు బాగుండాలా అని చెప్పేసి వాళ్ళకి అలా ఉంటారు
అవును వాళ్ళ కోసమే ఎంత కష్ట మతమైనా ఓకే ఏం కాదు అని చెప్పేసి ముందుక వెళ్ళిపోతున్నా
హ్మ్ లైఫ్ లో అన్ని ఫేస్య్యాలండి దూరంగా ఉండాలా దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి ఆ ఇంకా మనకి అన్ని తెలుసాయండి. మనం నేర్చుకోవడానికి వచ్చినం బయటికి ఏదైనా గానీ. ఫ్రెండ్స్ దగ్గర గాని బయట ఆఫీస్ లో కూడా ఎవరితో ఎట్లుంలో తెలుసుకోవాలా బయట. బ పీపుల్స్ అట్లు ఉంటారు. బయట సరౌండింగ్స్ ఇప్పుడున్న బయట ఆడపిల్లలకు సేఫ్టీ లేదు మొగపిళల్ గన్ సేఫ్టీ లేదండి కాదు వేరే విషయము కాకపోతే అంటే మగ పిల్లలకున్నది స్ట్రెంగ్ ఆడపిల్లలకి లేక ఉంది. అది పెంచాలని నా కూతురికి నేను బాగా నేర్పించాలని చాల ఇష్టం.
మీరు గ్రేట్ ఫాదర్ అవుతారంండి. ఫ్యూచర్ లో
అవునండి మా అమ్మ కూడా అదే మా అమ్మకి కూడా కొద్దిగా ఎనర్జీ తెచ్చుకోమ్మా. ఆ మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి. చెప్తుంటా స్ట్రెంత్ గా ఉండండి ఏం చెప్
ఓకే అండి మర కలుద్దాం
ఓకే అండి
బాయ్ బాయ్ అండి